ఇ పలా వాస్తు అవున మరి తిన్నారా మీరు ఉ తిన్నాను ఏం గరి మాది బిరకాయ్ అండి ఇవాళ అవున
ఉ
నేను నార్మల్ గా ఉద్యోగాల్లో ఇలా కూర్చుని ఊగుతున్నాను అండి బయట అలా చల్లగాలికి
ఆ కొంచెం వెళ్తానండి
ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళనండి తిరు పతి అరుణాచలం పాండ్డిచ్చెరి అని చెప్పేసి
అవునా ఎలా అయిందండి ట్రిప్ బాగా అయిందా ఎన్ని రోజులు వెళ్లారు
వన్ వీక్
అవునా అండి
వన్ వీక్ వెళ్ళేసి వచ్చా మంచిగా ఫ్రెండ్స్ తో ఇంటర్ ఫ్రెండ్స్ తో వాళ్ళ అన్నయ్య వాళ్ళతో మా అన్నయ్య వాళ్ళని రమ్మంటే రాలేదండి
అవున అండి మీ అన్నయ్య వాళ్ళని కూడం తీసుకెళ్తార అన్
అన్నాయ్య వాళ్ళని రమ్మంటే నేను రాన్ మీ ఫ్రెండ్స్ తో మీరు పోతున్నారు కదా పోండి అని ఎక్కువ చేసిర్రు కొంచెం
అవునా
అవునండి
ఏమన్నా గిఫ్ట్ గిట్లు ఏమన్నా తెచ్చరా అండి వాళ్ళకి అంటే ఏమన్నా తేచ్చార పోఇల్లు కదా పాంద్దిచ్చేరి గిట్ల తిరుపతి ఏమన్నా తేచ్చార
లేదండి
హ ఏటైనా రెస్టరెంట్ టికీ వెళ్ళారా అండి రీసెంట్గా
ఆ మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ అప్పుడు మా అన్న వాళ్ళం మేం అందరం కలిసి అక్క వాళ్ళు డాడీ మమ్మీ కలిసిరెస్ట్ మండికెల్లం నండి. నైట్ మండి దినేషొచ్చాం. దాదాపు ఒక టెన్ మెంబెర్స్ వెళ్ళాం అనుకుంటాండి.
అవ్ నా ఎలా ఉందండి టేస్ట్ మండేది.
ఓకే ఓకే అండి అండి మరి అంత బాగా లేకుండే ఎందుకంటే లేట్ నైట్ వెళ్ళాం అప్పటికే మేము టెన్ మెంబర్స్ వెళ్ళే సరికిే వాడు రైస్ క్వాంటిటీ తక్కువందని చెప్పేసి వేరే దగ్గరి నుంచి తెప్పించాడంట ముందు కొంచెం స్టిక్కి స్టిక్ క్యూ అండి ే లైక్ గంజి గంజి ఉండే కొంచెం చికెన్ పీసెస్ అవి బాగుండే అండి తినేది మంచి చికెన్ పీసెస్ సో కే రైస్ కొంచం స్టిక్కి స్టిక్కిగ ఉండె
నేను కూడా రీసెంట్ గ వెళ్ళానండి వండికి
నౌను
హు కాబొ బావుంది గానీ వాడు కొంచెం వే టిగ తీసుకురాలండి మొత్తమ లై ట్ గ చల్లయ్ ఏవి తీసుకొనొచ్చెండు వాడు.
నౌవును
ఏ రెస్టారెంట్ వెళ్ళారండి మీరు
మేము ఇక్కడ నా బాబ్స్ అని ఒకటి ఉంటదండి అక్కడికి ఎళ్ళాము.
ఎన్ని ప్లేట్లు ఎసుకున్నారండి మీరు.
మేము దాదాపొచ్చేసి దాదాపు టెన్ మెంబర్స్ కి టెన్ ప్లేట్స్ ఓక, పంటలేకి డిఫ్ రెంట్ డిఫరెంట్ చెప్పాము. అంటే ఉంటాయి కదా చికెన్ ఫ్రై పీస్ మండి, చికెన్ యుసీ మండి, చికెన్ బ్రోస్టెడ్ మండి అని అవి త్రీ పర్సన్స్ కి జరిప్ పటాటు త్రీ త్రీ ఇస్ కున్నాము ప్లస్ మా మమ్మీ, నాన్ వెజ్ దినరనమాట ఆ రోజు మా మమ్మీ కోసం పన్నీర్ మ మండే తీసుకున్నాలు.
నాహా
తిన్ మాలన్ని ఇంటికి వచ్చే వరికి ఆ రొజు టువలయింది.
నౌన
ఉ
మ్ మాగి ఎలా ఉందండి ఫ్యామిలీతోని ఎళ్తే
బాగుందన్ అట్లా అట్లా మళ్ మళ్ళ ఒకసారి ప్లాన్ చేయాలి ఫ్యాలీ తొ
నాహా ఫన్ బా ఎం ఫన్ బా అయ్యింద
అ చాలా హండింగ్ ఎంజాయ్ మెంటెన్, టెన్ మైంటెన్ అయింది మాకు
నన్నవ్.
నౌనండి.
రీసెంట్ గా ఏమన్నా స్విగ్గీ, జొమాటో వీట్లెమన్నా ఆర్డర్ ఇచ్చ్కొని తిన్నారా అండి.
ఆ నిన్ననే బర్గర్ ఆర్డర్ పెట్ట్కున్నాము.
ఉ
బర్గర్ ఆర్డర్ పెట్ట్కున్నాము. తిందాం అనుకున్నాం గాని తిన్లే
ఉమ్ అవునా
అండి
ఎలా ఉందండి బర్గర్ టేస్ట్
ఏల డౌన్ టౌన్ అని కొత్త రెస్టారెంట్ నుంచి పెట్టుకున్నాను కానీ ఎం బాలేేదు
అయ్యో అస్తముకే రేటింగ్
ఆల్రెడీ ఒకసారి కేఎఫ్సి నుంచి ఆర్డర్ పెట్టుకున్నా అది బానే ఉండే
నేను ఆల్రెడీ తిన్నా ఇదే ఇంకేటైన వెళ్ళార అండి
లెదండి టూ వీలర్
ఉహుం చెప్ ఇంకా ఏటైనా టూరు గి
ఈ మధ్య ఎంటూరు ప్లానే లేదండి ఏం బిర్యానీ పన్నీర్ కొంచెం ఈ మధ్య మీరు వెళ్ళార ట్రిప్స్ కి
ఈ మధ్య ఎం వెళ్ళాలేగాని రీసెంట్ గా అయితే మేడారం వెళ్ళన అండి
అవున
నేను మా ఫ్రె డే ఏందంటే వానికి రివెడ్ లో ఉంటారండి మనకు ఆ టైమ్ లో ఎగ్జామ్స్ ఉండే వల్ల వీలు కాలే అండి. అ నేను కూడ మేమ పోలే అంటే వీలు కాలే, పోడు ఇంగ వాడు ఏమన్నాడంటే ఎగ్జామ్స్ అయిపోయ్యినంక మళ్ళ ఒకసారి పోదాంరా అన్ తే చాలా రా అని చెప్ అ మన రీసెంట్ గా వా వచ్చిందండి కాజపేటకి వస్తే వాని తీసుకొని వెళ్ళానని
అవునా
ఆ మేరా
ఆ వెళ్ళానండి మా అన్నయ్య వాళ్ళతో ఒదిన వాళ్లతో వెళ్ళాను
అవున అండి ఎంజాయ్ చేసారా అడ
బానే ఎంజాయ్ మరి అంత కాదుగాని ఒకే ఎంజాయ్ చేసాము
బాగా ప్రే చేసారా మీ
హ్మ్ నవ్వునండి మా పిన్ని కొడుకు ఒకన్ను ఉంటడు వానికి లవ్ సెట్ గాల్ల పెళ్ళి గాల్లని మొక్కున్నము.
అవున
అవునండి
చాలా చాలా మంచివోరండి మీరు మీ అన్న గురించి ఎంత ఆలో
అవునండి మధ్యగా అంటే ఎక్కువ ఏం లేదండి
వెల్ కమ్
మీరు వెళ్లినారేంటండి
మీరెటెమైర్రు అవునా ఈ స ఇప్పు ఇంత ముందుకే నేను వచ్చినా అండి పార్టీ చిన్న పార్టీ అయి వెళ్ళి ఇప్పుడే వచ్చానండి. మ్మ్ ఈ రోజు ఫంక్షన్ కెళ్ళాను మా అన్న వాళ్ళతోని మ్మ్
ఓకే లేదండి ఎటు వెళ్ళలేదు
మ్మ్ హ్మ్ మీకేం పెళ్ళిళ్ళు ఇప్పుడేం మీ రిలేటివ్స్ ఏం పెళ్ళిల్ ఏం లెవ్వఅండి